హ్మ్ ఏం చెత్తన్నవ్ అక్క
ఏం లేదు రా నేను ఆప్ ఓపెన్ జెశే ఉంచిన మరి నాకు కాల్ అచ్చింది ఏంది నీకు ఎందుకు బీసీ
ఏమో అక్ ఇప్పుడు చూత్త మరి నీతోనీ మాట్లాడినంక చూత్త నాయి అయిపోలే అయిపోలే నిఏనా అయిపోయినై హ్మ్ కొత్తగా ఇంకా ఇంకోటి కూడా టాస్క్ మొదలు పెట్టినావ్ గా మాక్క లెక్క
ఆ ఆహా అట్లా చెప్పొద్దు ఇది ఈ ఆప్ ల
చెప్పొద్దు గని అంత తను
నీ ఎన్ని ఒక్కటేనా
ఆ ఇంకో ఈ రొండు కాల్స్ మాట్లాడ రాదు నాది ఇంకోటి మా ఆయన నెంబరు కొత్త ప్రజర్ చేత్త
ఆ సరే చెరొక్కటి నువ్వొక్కటి నేనొక్కటి
ఆ
హ మీ ఆయన నెంబర్ తోటి గుడ చేయి నేను కూడ చేత్త తిన్నావారా మరీ
నేనా తిన్నక్క టమాటా కర్రి వండిన నువ్వు పాప పోయిందా
పాప పోయింద్ర స్కూల్ కి
ఉహు
మీ పాపపడుకుందా
మ్ పండుకోలేద్ ఆడతాంది
ఆ
ఆయిదోమలె ఉంట ఇగ అగరబత్తులు తీసుకుంటాది ఆడతాంది అవ్వ పిల్లతోటి ఏగలేం మళ్ళ అజ్జకారి ఏదైనా తీసుకుంటే ఎడితేనే ఉంటాంది.
అయ్యో ఆ దోమల్ తియ్యక్ కు చిన్న పాపకు
ఏం చేద్దాం ఆమె ఇయ్యమంటే ఇయ్యట్లేదు చూత్తాన ఇగ మనం చూసుకుంటే ఏం కాదు గనీ
ఆ నోట్ల పెట్టుకుంటది దోమల్ది కదా ఆ
నోట పెట్టుకుంటది ఇగ నీ నేం చేద్దాం నోట్ పెట్టు కొనో దీత దాని ఇగా
అయ్యో అంటే ఇట్లా పుల్లదదా గర్బత్తి లాంటిద రౌండ్దా దోమలది
అ రో రౌండ్‌ది కదా అగరబత్తులది
అది బాగా డేంజర్ అది పిల్లలకీయెద్దు స్మేల్ బాగా వత్తది
ఆమె పైనించి తీసుకోని మా చిన్నలే బుడ్డగాను ఉన్నది కానీ ఆళ్ళకు బానే అందింది దానికి పైన ఉన్నది ఇప్పుడు ఏడుతాది గైయలు లెక్క మొత్తుకుంటది ఏమి నోట్లో పెట్టుకోవట్లేదు గాని ఆడ తాన్ మీద
ఆ సరే ఆట అయిపోయినాక తీసి పక్కన అట్టు ఆమెక కనపడకుండా పెట్టుగా ఇగ మళ్ళ తీసు కోకుండా
ఉమ్
గ ఆల్ అవుటో లేకపోతే గిదోమ ఇట్లా పేపర్స్ ఉంటాయి అవి వాడకపోయిల్లుమారి
ఈ అగర్బాత్లే దొరుకుతానై ఇక్కడ
ఆ మీ అక్క కూడా ఆ మీ అక్క కూడా అట్లాంటిదే వాడుతాది అట చెప్పింది మొన్ననే
ఉమ్
దోమల్ బాగా ఉన్నాయంట
హ్మ్ హు
మ్మ్ దోమలు బాగున్నాయి ఇక్కడ పుల్లలే వాడుతాన అని అన్నది ఆల్ అవుట్ తీసుకొచ్చు ఫోన్ చెప్పిన ఆమెక్గూడా
ఉహూ
ఈవాళ్ళ వాళ్ళ హాస్పిటల్ వెళ్ళక మీ అక్క బాబుని పట్టుకొనే డ్యూ ఇంట్లో డ్యూటీకి పొమ్మ్ అత్త
ఓ
మ్మ్
కాల్ జేయనా అంటే అందుకే నో అని చెప్తాంది మెసేజ్ పెట్టించి
మ్మ్ ఆ బాబుని తీసుకొనియింది ఆయనకు పాలు బిస్కెట్లు చిప్సు ఇగ తాప్ కుదాప్ ఒక బాబ్ కి మాత్తేయి
ఆ డైబరస్ వేస్తదిగ
వాష్రూమ్ తీసుకెళ్ళిన అని చెప్పింది నాతోటి
ఆ డైప్ డైపర్ ఎత్తదిగా డైపరేయ్కున్నా మళ్ళా మొత్తం ఆయన ఆఫిసు
అత్త వాళ్ల అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ ఆయన వాళ్ళు ఆడబిడ్డా నలుగురు వెళ్లారు టాస్పిటల్కి
ఎందుకు
ఆమె మోకాల ఆపరేషన్ కోసం టెస్ట్ల కోసం అట
అవునా
ఆ ఆమె గవర్నమెంట్ వాళ్ళు ఫండ్ ఇచ్చిందట ఇంత త్రీ లాక్స్ ఏమో
గవర్మెట్ వాళ్ళు ఇయరు గద
హాస్పిటల్ వాళ్ళకి మన చేతులకి కాదు
ఆహా
ఆరోగ్యం మీద వాళ్ళే వాళ్ళు వాళ్ళే
ఆరోగ్య కార్డా
మ్మ్
హ్మ్మ్ మ్మ్
అయితేగాద చేపిచ్ కొండరాటం రామెకు బీ మిగతా ఇరాడు షుగరు అన్ని పరీక్షల కోసం వెళ్ళాడు
ఓహో
మ్మ్ తిన్నవా మారీ
నేనా తిన్న టమాట కర్రీ ఉన్
తిన్న తింటావా నువ్వు
అహ కాదు అది మొన్న అట్లా అది ఏమైదంటే అది దీ దీనికి తల్లయింది కదా
ఆ పాపాకు
ఆ ఇ డైరెక్ట్ నూనె పోయకుండా పచ్చడిలాగా చేసి తిన్నాం అది
ఆహా మీ ఆయన బాక్స్ పట్టుకొని పోయిండా రా మరి
వాయిదా పోలే ఇయ్యాల మా ఆయన వాళ ఊర్ల కొంచం హాస్పిటల్ ఉన్నదంటే చూస్తానికీ వెళ్ళిండు
ఆహా
కెమాలు
ఈ దీన్ల అది అక్కో నీదేవన్ నీ శారద
ఏంటిది అది నాదే
నిక్ ఉందా
మ్మ్ నాకు ఉంది కాన్ మా అత్తమ్మకు పేర్ మీదుంది నల్లగుంట మంజులానినొత్తది
ఆ రైటే రైటే ఆ ఒక్కసారి మీ అక్క వేసింది కదా
మ్మ్ మ్మ్
ఉన్కో నెంబర్ గె నెంబర్ ఇచ్చినవ్ మరి
ప్చ్ ఇయ్యాలే అంటే ఈ టాస్కులు కంప్లీట్ గన్ది ఇంకో నెంబర్ ఎట్లా యాడ్చెత్తారు.
ఎమ్మో నాకు తెల్వద్గాని నువ్వే అన్నవ్గదా మీ ఆయన నెంబరు కూడా ఆడ్ చేసినా అక్కా అని
ప్చ్ యాడ్ చేయాలే కానీ అక్క మా అక్క ఆ టాస్కులు కంప్లీట్ అయినంకనే కొత్త ప్రాజెక్ట్ జోడించండి అని ఉంటది కదా
ఆ
దానికె యాడ్ జెయాలంటగా
అంటే అప్పుడు నువ్వు మీ ఆయన సన్మతి ప్రాజెక్ట్ చేయలేదా
అప్పుడు నాకు నెంబర్ ఉన్లి
ఒన్లీ నీదేనా
నువ్వు ఆడ్ చేయడం వచ్చా అక్కనీకు
ఏ రాత్ర మీ అక్కనే అడగాలి
మరి ఇప్పుడు ఎట్లా
ఆమె ఆమె ఆ ఆమె చెప్తది అన్ని బిందే ఈ యాప్ కూడ నాకు బిందే చెప్పింది అప్పుడు అట్లా చెప్తేనే
నేమ్ నేమ్స్ వాడొద్దు యాప్ల
ఊ గదే ఉ
హుం
వాళ్లు ఎట్లా చె ఎట్లా వింటారో ఇవి కాల్ కు వంద రూపాయలు అన్నారు మరి ఎట్లా తీసేస్తారో ఏం చేస్తారో
నాన్ షాద్ తాకావట్లేదు ఎక్కువ
ఆ రెస్ట్ తీసుకో మరి ఇప్పుడు ఎన్నినెల్లు
మూనెల్లే గానీ చాతకాట్లేదే ఎక్కువ
పాపకు పాల్ బంద్ జేయ్ మల్ల ఇబ్బంది అయితుంది మరి
ఆ ఏ చేతారు
ఆహా ఇంకా మరి అన్ని ఇంక పాప్ అప్పుడు తగ్గతలేదా మరి తల్లి అమ్మ
తక్కువయింది ఇగ రేపు తొమ్మిదో రోజు అయితాంది రేపు తానం పోయాలి ఇగ
ఆ ఐవాళ్ళ పొయ్యాలె ఇగ
నిన్న తూడ్చినా ఒళ్ళు ఏమో మళ్ల వాటర్ పడితే ఎక్కువ అవుతుదేమో ఒక తొమ్మిది రోజులు ఆగితే ఏమవుతంది
ఆ గంతే ఆయింట్మెంట్ ఏమన్నా పెడతానవ మది
పెడతాన ఆయింట్మెంట్
తల్లవ్వ అయితే ఆయింట్మెంట్ పెట్టదు కాదురా
డాక్టర్ ఇచ్చిండు
డాక్టర్ ఇచ్చిండా మరి తక్కువైతానయ వాటికి
ఆ తక్కువైనయి అది పెట్టపోతే ఎక్కువైయ్యేది అది ఆయింట్మెంట్ పెట్టినా కాబట్టి తక్కువైంది
ఆహా
హ్మ్
మీ అత్తమ్మపొయింద పనికి
పోయింది
అరేవరికి ఏమైంది అ పట్టలా
హాస్పిటల్లా మాది రాఖీ మా అత్తమ్మ ఉందా మా అత్తమ్మ వాళ్ళ మామయ్య మమయ్య ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఉంటే ఒక ఆయన పెద్దయిన వాళ్ళ కొడుకు అన్నదమ్ములు కొట్టుకున్నరట కొట్టుకొని ఈమె ఈయనే వాళ్ళ భార్యను కొడతాని పోతే వాళ్ళ అన్న అడ్డమొచ్చి ఇట్లా పట్టుకునే సరికే కడుపులా దిగిందట రెండు కుట్లు రెండు కొంచెం మించు దిగిందట కత్తి
అయ్యో
అయితే హాస్పిటల్ పోత అయితే ఎంగదన్నారట దేవరెడ్డి హాస్పర్ పోతే దేవరెడ్డి హాస్పిటల్ పోయిన అయినంక మళ్ళా కుట్లు ఏమో అయినాయంట అది ఏమో అంటారుగా
ఇన్ఫెక్షన్ ఎమన్నా అయిందో ఏమోరే మొత్తం మీద
ఇన్ఫెక్షన్ అయిందట మళ్ళా మళ్ళ వేరే హాస్పిటల్ తోలిచ్చ వాళ్ళ భార్యను కొడతానని పోయిండట
ఆమేనైతే మాత్రానా కత్తి తోటి కొట్టడానికి పోతడా
కాత్తి తోని ఆడుకున్నయి ఉంది నీయమ్మ
ఆ ఇప్పుడు చూసినవా ఆమెను పొడిచేదేదో ఈమెకు దాకింది ఇప్పుడు ఆమె అనుభవించే టార్చర్ ఆయనకు అయిందిగా
ఇగొ వాళ్ళే వెడతాల్లట కద డబ్బులు కూడా వాళ్ళే పెట్టాలె కనీ ప్రాణం పోతే మళొత్తదా
ఉమ్ కని గ కట్టెతోటి కొట్టుకుంటురు కనీ ఎవలన్న గ కత్ కత్తలతోటి ఫైటింగ్ ఏంది వామ్మె
అన్నదమ్ములు వామ్మో వాళ్ళు మా మరిది రాకేష్ కన్న ఘోరం గవాళ్ అది ఊమ్
కష్టమే
ఆయివ్వ వాట్లా కొట్లాడొద్దు
ఊమ్ ఎక్కడ మరి ఇప్పుడు హైద్రాబాద్ హాస్పిటలే నా
ఆ హైద్రాబాద్ కాదు ఈ దులుపూస్ పెళ్లి
ఎక్కడా
ఈదులుపూసపెళ్ళి
మీకు దగ్గర్నేన మరి దూరమా
ఆ అక్క టైం అయింది ఇనుము కడ్జేయి నేం చేత్త
ఆ సరే
మ్మ్